హలో
లో
ఉ హాయ్ అనుషా.
హాయ్ అక్కా.
ఉమ్ ఫ్రీయేనా.
ఆ ఫ్రీ అక్కా బావున్నారా అందరూ.
ఉ బావున్నాం.
ఉ
ఉహ్ అదే ఇప్పుడు టాపిక్ స్కూల్స్ గురించి మాట్లాడుదాం.
ఉమ్ సరే అక్కా.
ఉహు ఇంకా ఇవాళ అసలుకు స్కూల్స్ అనేది మొత్తం కమర్షియల్ అయిపోయింది ఇవాళ రేపు
అవును.
ఇంత గూడా పిల్లల గురించి ఎవ్వరు ఆలోచించట్లేదు.
ఉ టీచర్స్ కూడా మస్తు ఫోర్స్ చేస్తున్నరు వర్క్ ఎక్కువయిపోతుంది వాళ్ళకి.
అవునవును అసలు పిల్లలకి బాగా ప్రెషర్ పెడుత్ న్నారు స్ట్రెస్ ఇస్తున్నరు
ఉ
ఉ ఎంత నాలెడ్జ్ అక్వయిర్ గెన్ చేసిందనేది చూడట్లేదు ఎవ్వరు ఏవైనా వాళ్ళ స్కూల్కు కి ర్యాంకులు వచ్చినాయా అనేదే చూస్తున్నరు
అవును అసలు అప్పట్లో ఉ మన స్కూల్ డేస్ ట్లో స్కూల్ డేస్ అంటే అవి గోల్డెన్ డేస్ అనిపిస్తుండే
అవునవును
ఉ ఇప్పుడు స్కూల్ అంటే ఉ స్కూల్ అంటే పిల్లల్ని పొమ్మన్న గాని వాళ్ళు పోతలేరు స్కూల్ కి అట్లా మస్తు సతాఇస్తున్నారు అట్లా అయిపోయింది స్కూల్ జనరేషన్ గూడా
ఉ అవునవును ఇప్పుడసలు ఒక ప్లే గ్రౌండ్ ఉండట్లేదు ఒక ఆటలు ఉండట్లేదు పిల్లలక్ ది ఏది లేదు మొత్ త్తం కమర్షియల్ అయిపోయింది బాగా రుద్దుత్ తున్నారు చదువు చదువు అని చదువు తప్ప ఏది లేదంటరు చదువుకోర్ చదురు వాళ్ళనయితే బాగా
డిప్రెషన్ నాలుల్కొ త వందైతే డి డిప్రెషన్ కి కూడా అయిపోతున్నారు
డిప్రెషన్ లో పోయి సూసైడ్ కూడా చేస్త కుంటు పేరెంట్స్ కూడా అంతే ఉన్నారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మారాలి అస చాల
అవును అక్క కొంతమందికి చదువు వళ్ళ టాలెంట్ ఉంటది కొంతమందికి వేరే దని మీద టాలెంట్ ఉంట
ఉ అంతే అందరికి చదువు రావాలని లేదు కదా కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు అది అర్ధం చేసుకోవాలి పేరెంట్స్ కూడా ఫస్ట్ ఇంపార్టెంట్
అవునక్క ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది హ ఒకళకీ ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్ కి టాలెంట్. అంటే ఒకళకి డ్యాన్స్, సింగింగ. ఆ మీమిక్రీ చాలా ఉంటాయి. అక్క నాకు తెలిసిన స్కూల్ డేస్ లోనే ఒక్క ఆమె మలవతి పూర్ణా అని ఉంటుండే.
ఓకే
తనకి తన నేమ్ గూడ రాయనీకి రాకపోతుండే, కానామే థర్డీన్ థర్టీన్ ఇయర్స్లా ఎవరెస్ట్ ఎక్కింది.
బాబా హంతే
అది ఆమె ఒకా స్మాల్ విలేజ్ కిడ్ మల్లా ఆమె థర్టీన్ ఇయర్స్ పాపా వాళ్ళ ఊర్ల గూడా ఎటన్నా బయటక్ పోనికి బస్సులు గూడా ఉండకపోవు. సైకిల్ మీనే అంట వాళ్ళు వెళ్ళేటోళ్ళు.
అంతే ఇప్పుడు సచిన్ టెండుల్కర్ గూడా టెన్త్ ఫెయిలు.
ఆ కానామే ఆ ఆమె ఆ ఎవరెస్ట్ ఎక్కడం వల్లా ఆమె ఎంతో ఇట్లు ఇప్పుడు ఒక గిన్నీస్ బుక్క్కాడ, గిన్నీస్ రికార్డు బుక్ ఆమె మీద తయారయింది ఇప్పుడు.
అంతే
అట్లామే ఇప్పుడు తాన్ తానకు గూడా చదువురాదు గాని చాలా సెటెల్ అయింది గదా.
అవును. అందరు డాక్టర్లూ, ఇంజనీర్ ర్లూ కాలేరు గదా. ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క టాలెంట్. టుంటది ఫస్ట్ రా మెయిన్ ర ర్యాంకుల మీద పడిపోయిండ్రు మొత్తం. స్కూలు పేరెంట్స, లాస్ట్ వచ్చిన వాళ్ళని కేర్ కేర్ చెయ్యరు వాళ్ళని ఏడ్పించడమూ తిట్టడముూ, స్టూడెంట్స్ నీ టీచర్స్ తరు అందరూ పేరెంట్స్ గూడా చిన్న చూపు చూడడం. చులకన జేయడమూ, కంపేర్ జేయడం మెయిన్ గా. చుట్టాలతో ఫ్రెండ్స్ తో, రిలేషన వాడికి ఒచ్చింది నీకు రాలేద్. నువేనికి ఎందుకు రాలేదని బాగా, బాధ పెట్టేసరికి వాళ్ళు గూడా చిన్న పిల్లలు తట్టుకోలేకపోతున్నారు.
ఊ పేరెంట్స్ మైండ్ సెట్ ఇప్పుడు ఇట్లా గూడా ఉంది. ఎందుకంటే అ చదువులేక మేము ఎట్లైనా సెటిల్ కావ సెటిల్ గాలేము. మా పిల్లలు సెటిల్ గావ వాళ్ళని వాళ్ళకి చదువు రాకున్నా గానీ వాళ్ళు చదువుకో చదువుకో చదువుకో లక్షలు పెట్టి వేల్లు పెట్టి చదిపిస్త తారు కానీ వాళ్ళు వాళ్ళు చదవలేక పోతున్నారు వాళ్ళకు ఒక టాలెంట్ ఉండి హ్మ్ ఒక్క సైడ్ వెళ్ళాలనుకుంటే పేరెంట్స్ ఒక్క దిక్కు తోస్తున్నారు
ఉహ్ వాళ్ళు బాగా హోప్స్ పెట్టుకుంటున్నారు మేము కన్నాం కదా మేము పెంచినాం కదా అని కానీ వీళ్ళ క్ టాలెంట్ ఏంది వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంది అనేది ఎవరు చూడట్లేదు మెయిన్ వాళ్ళకి ఎటు ఇంట్రెస్ట్ చుందాటు పంపాలి
అవునక్కా
ఉహ్ అంతే ఓ కొంతమందికి డాక్టర్ ఇంట్రెస్ట్ కొంతమందికి
ఉహ్ కలెక్టర్ అట్లా అది ఎవరికి రావల్లో వాళ్ళకే వస్తది చదువు రాకున్నా కానీ, నువ్వు ఇంత మంది పెట్టి చదివిపిచ్చి చేస్తే దేని మీద టాలెంట్ ఉందో, దాని మీద కొంచెం సపోర్ట్ చేస్తే వాళ్ళు దాంట్లోనే మంచిగా సెటిల్ అయిపోతారు.
అంతే మెయిన్ పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే నేర్పియాలి కొంతమందికి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటది ఉహ్ కానీ అది ఎవ్వరు అర్థం చేసు కోరు
మన జనరేషన్ స్కూల్ టైమ్ లో మస్తు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటుండే పీటి పీరియడ్స్ ఉంటుండే ఆహ్ పీటి పీరియడ్స్ ఉంటుండే ఉహ్ ఇప్పుడైతే అవి మస్తు తక్కువ అయిపోయినాయి అక్ క్క
అంతే ఏం లేదు నైన్ టు ఫోర్
ఆహ్ టీచర్స్ కూడా ఆ ఇప్పుడు ఉన్న వాళ్ళ కూడా టీచర్స్ ఆ పీటి పీరియడ్ ని లాగేసుకుంటున్నారు పిల్లలకి ఆటల కన్నా చదువు ముక్ ముక్యం అని ఆ పీటి పిరయడ్ ని కూడా లాగేస్ కుంటున్నారు
అవును చదువు రాని వాళ్ళని ఎంకరేజ్ జెయ్యాలి వాళ్ళకి ఎందుకు రావట్లేదు అని చూడాలి మెయిన్ నాలెడ్జ్ జి ఇంపార్టెంట్ మోర్ దాన్ ద మార్క్స్ అనేది చెప్పా
అవునక్క ఆహ్
కానీ అది ఎవ్వరు చూడట్లేదు, ఎంతసేపు ఫస్ట్ వచ్చినమా సెకండ్ వచ్చినమా నంబర్ ఇస్ జస్ట్ ఎ నెంబర్ కానీ వాళ్ళకి ఎంత అలవ్ తెలివు ఉన్నది. ా అనేది చూడాలి వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉంది అనేది
ఇప్పుడు చదువులు కూడా అక్క అప్పుడు చదువుకున్న వాళ్ళు మర్యాద ఇచ్చి మాట్లాడుతుండే చదువు చదువుకోకపోయినా కాని ఇప్పుడు ఎంత అంత చదివినా గాని టాకింగ్ ఫ్యూన్స్ సరిగ్గా లేదు నాలెడ్జ్ సరి్గా లేదు వాళ్ళకు మాట్లాడడంం కూడా ఇయిద్దాం
న్నా మోరల్ అనేది లేదు అసలు ఇప్పుడు సంస్కారం అనేది అది పేరెంట్స్ నేర్పాలి ఫస్ట్ దాంతోనే వాళ్ళకు వస్తుంది తది
మొన్న మొన్న మేము రీసెంట్ గా చూసినం న్యూస్ కూడా ఆ సార్ ఒక్క మాట అన్నందుకు చిల్డ్రెన్స్ సార్ ని కొట్టి్రు
అంతే మెయిన్ అసలు టీచర్స్ కి కూడా విలువ లేదు డిసిప్లిన్ లేదు స్టూడెంట్స్ కి ఒక దెబ్బే పోలీస్ కంప్లైంట్లు అట్లా చేస్తున్నారు టీచర్స్ కూడా ఎందుకు చేస్తారు సొసైటీనే మారాలి పేరెంట్స్ మారాలి టీచర్స్ స్మారాలీ స్టూడెంట్స్
ఉ అవును అసలు ఆ రోజులలా సార్ తాడు బెల్ సౌండ్ వినగానే ఇ పరిగెత్తుకుంటా పోయేటోళ్ళు ఆ
ఉ కానీ ఇప్పుడు టీచర్స్ టీచర్స్ే భయపడుతున్నారు
అవును స్కూల్ కి వెళ్ళాలన్నా ఇప్పుడు అంతకు ముందు టీచర్స్ కరెక్ట్ టైం క వచ్చి చెప్తుండే మనకు ఇప్పుడు టీచర్సే ఫోన్స్ పట్టుకని కూర్చుంటున్నారు టీచర్స్ అవునక్క పిల్లలు
భయపడుతున్నారు టీచర్స్ ఇ వీడియోలు తీయడం టీచర్లు అయ్యి కొంచెం కొట్టినా కూడా దాన్ని చో మేడాల పెట్టి రచ్చరచ్చ చెయడ అట్లా చేస్తున్నారు అ అసలు పేరెంట్స్ కూడా అంతే సపోర్ట్ చేయడం
కొన్ని స్కూల్ల్లో కూడాడక టీచర్స్ి కూడా ప్ర బ్ ఉంది నువ్వు మంచి చి అంటే ఆ ఇప్పుడు ఇంజనీరింగ్ చదివే చదివే స్టూడెంట్ ని కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చదువు చదివే స్టూడెంట్ నీ గూడ నువ్వు మాకు ఇట్లా సపోర్ట్ జేయకపోతే నిన్ను ఫెయిల్ జేస్తం అట్లా ఇట్లా అని కూడా భయపట్టిస్తున్నారంట టీచర్స్ ఈ జనరేషన్ ఎన్లా
అవును అవును అసలు ఇది వరకు స్క్ స్టూడెంట్స్ భయపడేది టీచర్లకి ఇప్పుడు టీ చళ్ళు బయి పడుతున్నా స్ట్రో స్కి అట్లా అయిపోయింది సస్ సైటి
ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే సూసైడ్ చేసుకున్నాడ్ ఆ ఇద్దరు టీచర్సే ఇబ్బంది పెడుతున్నారు అని సూసైడ్ చేసుకున్నాడ్ అతను
అంతే ఇంజనీరింగ్ వరకు ఎందుకు టెన్త్ నైన్త్ టువాలేజ్ చేస్తున్నారు ఇంకా వాలెన్డూకు చెయరు అసలు పేరె మెయిన్ ఇంటర్ అయితే టీనేజ్ వాళ్ళకి చాలా క్రూషియల్ కానీ ప్రెషర్ ఇవి తట్టుకోలేక ఇవి హ్యాండిల్ జెయలేక మాక్స్ రాకుంన్నా ఏం గాదు నేను బతుక గలను అని అనుకునే వాళ్ళే కరెక్ట్ అలరే ఏదన్నా జెస్తా అనేది ఓన్లీ చదువు చదువు అంటే రుద్దడం అనేది కరెక్ట్ అట్ కాదు పేరెంట్స్ గుడ మారాలి వాల్లక్సెప్ట్ జెయ్యాలి పిల్లలు ఎలా ఉ ఉన్నా గుడా వేరే దా ఇట్ల ఎంకరేజ్ జెస్తే సప్ సపోర్ట్ జెయాలే
ఉ అంతకున్న టీచర్స్ గుడ ప్రేమతోని భుజాల మీద చే తీసుకుని నీకు చదువు రాకపోతే దీనిమీద ఉండాల్ రా అనుకుంట జెప్తుండే గాని ఇప్పుడు అది గుడ లేదు అస్సలు చాలా టీచర్స్ టైం టీచర్స్ క అయిపోయింది చిల్డ్రన్స్ టైమ్ చిల్డ్రన్స్ కె అయిపోయింది అట్లున్నరు ఇప్పుడు టైము టైం కూడా అసలు వాల్యూ ఏ లేదు
చేస్తున్నరో అసలు టైంని పిల్లలు ఫిడ్స్ అసలు వాళ్ళకి ఫ్యూ సర్ గురించి అనేది భయమే లేదు ఈ యూట్యూబ్ ఒకటి ఒచ్చింది ప్రతి ఒక్కరు యూట్యూబరే అది ఎన్ని రోజులు ఉంటాయి ది అదేమన్న శాశ్వతం గాదు వేస్ట్ అసలు ఈ రీల్స్ జుసి పాడైతున్నారు మొత్తం హ్మ్ హ్మ్ అది
స్కూల్ జన్రేషన్ మారిపోయింది నేచర్ మారిపోయింది చి టీచర్సు సొసైటీ మొత్తం ఇట్లా వేరయి పెయిందక్క
అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా పిల్లల్ని మార్చేటట్టు చేయాలి పేరెంట్స్ మార్తేనే ఇది మారుతుంది ఫస్ట్ ఎడ్య ఎడుకేషన్ సిస్టమ్ అనేది మారాలి అప్పుడే అందరు మారుత ఇ అన్ని స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే మంచిగా ఉంట న్నారుడు ఇప్పుడు అసలు ఇవన్నీ కాదు అసలు ప్రైవేట్ స్కూల్ అనేది అసలు మొత్తం ప్రెషర్ తప్ప ఏమి ఉండదు
అవును ఆ బుక్స్ మోసుకోపోవడానికే వాళ్ళకు ఎక్కువ డిప్రెషన్ పెయిన్స్ పెయిన్స్ బాడీ పెయిన్స్ అవి ఇక్కే వాళ్ళు చదవలేకపోతున్నారు మొత్తం
హ్మ్ అంతే గవర్నమెంట్ స్కూల్ ఇస్ ద బెస్ట్ స్కూల్ ఇంద నవడేస్ ఎందుకంటే వాళ్ళు స్ట్రెస్ ప్రూమ్స్ అంటారు పళ్ళు ఆడుతూ పాడుతూ చదువుత తర్వాతలు అనేవి లేదు అసలు
నేను కూడా గవర్నమెంట్ లోనే చదువుకున్నా నాకు టీచర్స్ మస్తు స సపోర్ట్ చేస్తుండే కల్చరల్ యాక్టివిటీస్ అన్ని మంచిగా ఉంటుండే ఆ డేసే వేరుండే
అంతే అన్ని నేర్పిస్తారు అందులో
దాంట్లో ఆ ప్రైవేట్లా ఎక్కువ చెప్పారు కానీ గవర్నమెంట్ లో ప్రతి ఒక్కటి నువ్వు బయట అంటే సమాజంలో ఎట్లా బతకాలని చెప్తారు ఇట్లా చదివితే ఇట్లా సెటిల్ అయితారుని చెప్తారు గవర్నమెంట్ నుంచ మంచి ఛాన్సెస్ ఉన్నాయి గాని అట్లా ఎవ్వరు యూటిలైజ్ చేసుకుంటారు గవర్నమెంట్ ఏముంది అని ఇట్లా కొంచెం చూసి ప్రైవేట్ లోనే చదిపిస్తున్నారు ప్రైవేట్ లోనే ఏమో ఈరోజు వస్తే మాకు జీతం వస్తే చాలు అనుకుంటున్నారు హలో